అవున నువ్వే చప్పుడు సెత్తన్నావ్
గదె హాలో ఇన్పడతాంది అని అంటె నువ్వు సప్పుడ్ సెత్తలేవ్ అని మళ్ళా నేను అలో అలో అన్నా
ఆ హలో హలో అంటన్న నేనే ఏన్ చేతనవ్ అక్క
ఏమ్ ఉన్నది రా ఇగ రాస్క్ తాన
రాసుకుంటన్నావా ఏం రాసుకుంటన్నావ్ అక్క
ఏదో ఒకటి రా రతనా
అవునా రాసేది ఉన్నాయ
ఇగ ఇది కా ఉన్నప్పుడు ఏం చెత్త ఏదన్న ఓటి అట్ట రాత్ త లెక్కల్ చేస్కుంటానా
ఆహా లెక్కల్ చేసుకుంటన్నావా మాకు ఇయరాదు లెక్కాలల్ల పైసలు ఎక్కువ ఉంటే
ఆ
లెక్కలు డబ్బులోత్తే మాకీయరాదు
డబ్బులు గాదురా
ఆ
గాలే లెక్క చేసినం గదా
అవునవును
మరి కరెక్ట్ చేస్నామ్ ఎట్చేస్నామా అని చూస్తే కరక్ట్ జేస్సినామ్
ఆ అ లోల్లి వెట్టిదంటా గదా
ఎవలు
హా ఆమె ఎక్కువైనయా తక్కువయ్నా అని లొల్లి వెట్టిందా
ఏ పెట్టలె
పెట్టలేదా
పెట్టలే పెట్టలా
మొత్తాం గట్టేసిందా ఎంతైనాయ్ మరి
ఆరువేలరెండువందల డెబ్బైరూపాయలఎనభై రూపాయల అయినయ్ అయితే యాభై బై వేలు తీస్కొని యాభై వేలు ఇగ తాప్కింత తాప్కింత గట్టింది మిగతా అన్ని వటితో సహా అన్ని ఆరు వేలు ఆయ క్లోజ్ అయిన్ది ఇగా
క్లోజ్ అయిన్దా
మొత్తం కట్టేసింది
వామ్మొ ఇక్కడ ఉ
నరసింగ్ చే చేత్తవారా
సంగా పోదామ ఇద్దరం ఇద్ధరం పొదామ
పోవాలె పది నచ్చదాటా కదా అది నచ్చనప్పుడు ముగ్గురం పోదాం ముగ్గురం పొయ్యి అల్లా జాయిన్ అయిదాం జాయిన్ అయ్యి ఆ నర్సింగ్ చేద్దాం నర్సింగ్ జేసి. ఎగ్జామ్ రాద్దాం
రాద్దాం చేద్దాం నర్సింగ్ చేద్దాం
అగో అదే అందరూ ఆశ్చర్యపోవాలిగా
అంతేనా
వీలైతదా మరి నీకు
చూడాలి ఇగ ట్రై చేయాలి
ఆ అయితే ఇన్ని గంటలు అనేది ఉంటది.
ఆ
ఇన్ని గంటలని ఉంటే మనము రా పోయి రావచ్చు.
పోదాం
అక్కడా బాపమ్ ఉన్నదిగ ఈశ్వర్ అక్క ఉన్నది గిట్టది గిట్లాగే ఇట్ల సంగతి అంటే ఆయనే చూడక తాకి తాకింది అన్నారట. అన్నరా అన్న రా వాళ్ళు చూడక తాకింది అని ఈశ్వరక్క మాట్లాడిందా.
డతరా అక్క పిల్లలు
ఆ ఉన్నదా లేదా ఆ ఇప్పుడు చదువుకుంటే ఎంత అయినా చదువుకోవచ్చురా
చదువు కొవచ్చా
చదువుకోవచ్చు కానీ ఇప్పుడు మనం జన్ న్ కావాల జేన్ అయి మంచిగా చదివి ట్రైనింగ్ చేసి చేయాలే ఇవే ముల్మూట సదుర్కోన వత్తదట కదా
ఆ అత్త చదువు కుందాంపోదం
సదురుకోని నాతడ చదుకు నచ్చిన తర్వాత చూద్దా పోయి పోయి జైన్ అయిదాం ఇంజక్షన్ లేసుడు
మన్న అడిగిన అలా కవలో వా అది నది ఏం జాబు అని వచ్చింద అనలేదా
ఆ
అయితే అఔట్సోర్సింగ్ కింద అక్కడ ఇప్పుడు మన పక్క పండి చదువుకున్న వాళ్ళు ఎవరనా ఉన్నారా ఇట్లా ఇట్లా వేకెన్సీ ఉన్నదా అని ఇట్లా చెప్తారు కదా
ఆ
ఇట్లా వేకెన్సీ ఉన్నదని అప్లై చేసుకోమన్నప్పుడు అప్లై చేసుకుంటే అట్లా టీచింగ్ వచ్చిందంట అవుట్సోర్సింగ్ ఏంటే కాంటాక్ట్ బేసిక్ పొయ్యింది అన్నట్టు
నా
తెప్పర ఎర తీసుకున్నాాలన్నడి తెప్పరవరగా ఎవ్వరు లేక పొయ్యే సరికి మళ్ళీ ఎవరన్న వస్ వస్తే ఉండదు కాబట్టి రొండు రోజులు అడిగింది తున్న అడుగుతే చెప్పిండు ప్రవీణు
ఆ
ఎంతొస్ మొత్తం ఆ శాలరీ వస్తుంది ఆ పద్దెనిమిది వేలు కాంట్రాక్ట్ బేసి ఉంటే పద్దెనిమిది వేలు వస్తాయంటే లేదు లేదు ఒక టెన్ థౌసండ్ వస్తాది ప్రస్తుతం అని చెప్పిండు
ఆ ఉన్నదా అట్నే ఇప్పుడు
ఆ
ఉన్నద వినాయకుడు
ఇడు చేస్తారు ఇప్పుడు నైన్ మంత్ పడ్డా అంట ఇప్పుడు పోదడి ఇంకా లీవ్ తీసుకోలేదా అని అన్నాడు
ఆ
పోదా కదా ఇప్పుడు
సేత్తానాయనేరా
చేత్తే నయమే చేత్తే నయమే కదా అక్కా ఎవరైతే ఏం ది
చేత్తే నయమే ఇగ
ఆ
మనము అక్కడికి పోవాలి పోయి దేన్ని అప్లై చేయాలి ఏం కథ అని తెలుసుకోవాలి
సరే నిషవాకా అన్నా ఇంద నిషాపు పోయా అన్న ఏం చేూస్తా ఏం అప్ల చేసుకుంటే ఏం
ఇవి కార్లు తెచ్చుకున్నారా
ఆ
అబా కాట్లు తెచ్చుకున్నారా
ఏం లేదక తెచ్చుకోవాలిని అబకా తెచ్చుకోవాలి కోలె
అ
నువ్వు తెలుసుకున్నావా
మాడి కాలు కొనుకోతరారా మీ చెట్టీ ఏనా
పో
పచ్చడి పెట్టడానికి పచ్చడ పెట్టడానికి చెట్టుయే కదా
పచ్చడ కి సరిపోత
అవి పండితే తీయకుంటాయా
ఏంటిది లూజ్ నేను తినక్క నాకు అవ్వీ అసలు నచ్చవ్
ఆ
ఏపర్లైనా తినబుద్ది కాదు అక్క
మ్మ్
పనుంద ఇప్పుడు ఒకటి రొండు గంతే ఎక్కువ తిన మా మిల్క్ తింటది మమ్మీ టి పాప కోసం
మ్మ్
నైస్ కూడ తినదు కానీ మిల్కీ మిల్కీ తింటది
ఆ
కొన్ని వత్త అన్నడు బాగా లేట్ అయితది అన్నడా
లేట్ అయితాదంట ఐ టి డీ లే ఉన్నాడ టా అది ఓచేవరకు లేట్ అయితుది మీరయితే ఎదురు చూడు అద చూడకుర్రి తినర్రి పండుకోన్రి అత్త కాని అన్నాడు ఎట్ల అయితుదో చూడాలె పది గంటలకైనా వస్తా అన్నాడు మరి
పది గంటలకి ఐన వస్తా అన్నడ
ఆ ఇక అప్పుడు డిగ్రీ చేద్దాము అని అనుకున్నాం ఓ పన్ డిగ్రీ
చేయొద్దా మరి ఓపెన్ డిగ్రీ చేస్తే ఐపోకపోనా
బావ ఏమన్నాడంటే భాస్కర్ బావ ఇట్లా చేపిద్దాము అని అంటే ఇక నువ్వు చదువు బాగుపడ్డువు అవు సదువు ఇంటర్ అయింది కదా ఇంటర్ అయినాక ఇగా ఆయన ఏంటంటే ఇక అప్పుడు కొంచెం రిస్క్ అయింది కదా అ రా
అవునవును
అందుకనే ఇక ఇప్పుడు చెయ్యాలి చదవాలి అన్ని చే చేస్తనే బయట ప్రపంచం తెలుతుంది కద ఇంకా ఏం చేస్తాలు
అడగ రాదు ఒకసారి అడి ఇప్పుడు పిల్లలు బెడ్లు ఆయిల్ కదా అక్క అందుకే చేయడానికి ఏసీ ఉంటంది అక్క ఆయన ఒప్పుకోండి బాబు ఒప్పుకోండు ప్రీగ మంచిగుం టడు ఇప్పుడు ఈ రైస్ తక్క పోయినట్టు మంచిగా బట్టల షాపుకు పోవచ్చు గద అక్కనువ్వు
ఆ
ఈ రైస్తక్క వోయినట్టు
ఆ
పోవచ్చు గాని బావ ఏమంటాడు కదా
రెండు సార్ల చాయిస్ వచ్చింది పోదామని రెండు సార్లు పోదామని చాయస్ వస్తతే మనలు తీసుకోపోయ లెక్కలు చేసుకున్నారు అదిద అని అద్ద అన్నాడు ఇగ మళ్ళ చెయాలె చూడాలె చూసి ఎన్నునా సెట్లవ్ కావాలి
ఆ
అనే ఇగ మనం అది చేయచ్చు ఇక ఇంటర్ చదివి ఉన్న డిగ్రీ చేయాలి ఇగ
సర్ప్రాయిజ్ అయితే
చేసి
హామ్
రాయాలే చదువాలె అన్ని జయాలే అన్ని చేసి ఇక మంచి మంచిగా ఉండాలని త ఇప్పుడు ను డి మళ్ళా ఏం చదువుతానవ్ రా
ఏం నా అక్క ఇప్పుడు ప్రస్తుతం ఏం లే
చదువుతావా ఇంకా
ఏ లే సూడాల అక్క చేయాలా సరే అక్క
ఆ సరేరా